హలో జ్యోతి
ఆ
ఓకే వాయిస్ ఇన్ బడుస్తుందా
ఆ వినిపిస్తుంది ఆ వినిపస్తుంది
ఓకే
ఆ ఉగాది పండుగ దగ్గర వస్తుంది కదా ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్
చాలా బాగున్నాయి మీరు ఉగాదిలో ఏమేం చేసుకుంటారు
మాకు మామూలుగా ఆ ఉగాది అంటేనే ఆంధ్రప్రదేశ్ లో మరియు తెలంగాణలో చాలా ఆ ఇంపార్టెంట్ అయిన పండగ ఎందుకంటే ఉగాది అనేది మనం సంస్క సంస్కృతం నుంచి వచ్చింది మేమ అయితే చాలా సం షంగ జరుపుకుంటాం మన తెలుగు వాళ్ళ అందరికీ మనకి ఇది ఒక కొత్త పండగ కదా మన తెలుగు వాళ్ళకి దీంతోనే పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేమైతే చాలా సంతోషంగా జర్ కుంటాం
ఉగాది పండుగ రోజు ప్రజలు ఏం చేస్తారు
మామూలుగా ఉగాది ప్రతి రోజు అయితే ఇది సాధారణంగా చైత్ర మాస శుక్లపక్షంలో వస్తది ఇది ఎక్కువగా మార్చ లేదా ఏప్ ప్రిల్ నెలలో వస్తాది సో మనం ఈ రోజు ఏం చేస్ తాము అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇంటిని బాగా శు శుభ్రం చేసుకొని కొత్త బటలు ఏస్ స్నా తలస్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని టెంపుల్స్కి వెళ్ళి అండ్ ఆఉ
ఇల్లును శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని కొత్త బట్టలు ధరించి ఉగాది పండుగ రోజు ప్రత్యే కంగా తెలుగు ప్రజలే బాగా జరుపుకుంటారు ఉగాది ప
అవును అండ్ ఇంకొకటి ఏమంటే ఉగాదిలో ఉగాది పచ్చడి అంటే దీంట్లో మామూలుగా మనం సిక్స్ టైప్స్ ఆఫ్ టేస్ట్ చేస్తాం అనమాట
ఆ తీపి చేదు పులుపు
మీరు ఆ ఉప్పు వగరు ఇలాగ అన్ని రుచులు
అన్ని అభిరుచులు దీంట్లో వస్తాయన్నమాట ఇది చాలా మంచి పండుగ కదా మన ప్ర తెలుగు ప్రజలకి
అవును ఇది చాలా చాలా మంచి పండుగ దీన్ని మనం బాగా అందరూ తెలుగు వాళ్ళకి ఇది ఒక కొత్త నూతన సంవత్సరం లాగా
వును అందుకే మనము ఉగాది అనేది పండుగలాగా పెద్ద ఫెస్ ఫస్ట్వాలుగా జరుపుకుంటాం
అవును ఈది మామూలుగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే రోజు కాబట్టి ఆ రోజు కొత్త ఆశలు లక్ష్యాలు ప్రారంభించే రోజు కుటుంబం హ్యాపీగా ఉంటాము మామూలుగా ఫ్యామిలీస్ తో మంచి టైం స్పెండ్ చేస్తా అమో ఆ చె ఇంకా ఇంకా ఎలా ఉన్నాయి అంటే కొత్త కొత్త బట్టలు కొనుక్కున్నావా పండగకి
ఆ కనుకున్న జ్యోతి నేనైతే ఆ లైఫ్ బాగా కలర్ఫుల్గా ఉండాలని కలర్ కలర్ డ్రెస్సెస్ తీసుకున్నాను అలాగే పండుకి ఏమేమి ఉపయోగపడతాయో అవ తీసుకున్నాను
అవును ఇంట్లో శుభ్రం చేశారామరి అయితే
ఆ ఫుల్లుగా శుభ్రం చేసాము మామిడి తోరణాలు అప్పుడే రెడీగా తెచ్చిపెట్టుకున్నాము ఉగాది అనేది తెలుగు ప్రజల్లో కొత్త సంవత్సరం ప్రారంభం పండుగ కదా ఇది
అవును
ఓకే ఉగాది పచ్చడి తయారు చేసే ఎలా అంటే మనము దాన్ని వేడి చేసుకోవాలా మామూలు మనం ఫ్రెష్గా చే చేసుకోవాలా
నో నో వేడి చేయాల్సిన అవసరం అయితే లేదు ముందుగా ముందుగా ఒక ఆ రోజు లేతా వేప పూత అండ్ బెల్లం కొంచెం చింతపండు
ఓకే నేను దీని గురించి ఒక స్టోరీ చెప్తున్నా. జ్యోతి
కే
పాతకాలంలో ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడ్. డు అతని ప్ ప్రతి సంవత్సరం ఉగాదిప్ పండుగ రోజు దేవుణ్ణి ప్రస్తేక పూజలు చ చేసేవాడనమాట. ఒక రోజు అతని ఉగాది రోజు పొలంలో విత్తనాలు వేస్తున్నాడు. ఆవ్ ఆ సం వత్సరం మంచి వర్షాలు పడి బాగా పెట్టుబడి వచ్చి. ఆ రైతు అనేవాడు చాలా హ్యాపీగా ఆ య అయినాడనమాట. దానికి ఆ పండగ అంటేనే ఆ రామయ్య అనే వ్యక్తికి చాలా అని ఇష్టం అన్నమాట. ఆ పండుగ ఉగాది రోజు కొత్ కొత్త ఎప్పుడు ఏ సంవత్సరం అయినా. ఉగాది రోజు ఏదైనా కొత్త పంట. ఏదైనా చేయాలని అదన నా ఒపీయన్ అనమాట. ఏదైనా శుభం జరుగుతుంది. అని నమ్మకం
ఆహ్
అందుకే ఆ ఉగాది పండుగ రోజు కొత్త ప్రజల్లో గానీ, తెలుగు మా ప్రజల్లో చాలా అని చొప్పేవాడు అనమాట. ఇట్లా మన కొత్త సంవత్సరం తెలుగు వాళ్ళకి ఉగాది అనమాట. ఆ ఉగాది రోజు ఇట్లా మనము పండగ సెలబ్రేట్ చేసుకోవాలి. ఉగాది రోజు తీపి, రుచి, కారం, ఉప్పు అన్నీ టేస్ట్ చేయాలి. మనము అనీ ప్రతోక్ కరికి చెప్తున్నాడన్నమాట తను.
ఆ
ఇంకా జ్యోతి మీకు కావాలంటే. ఉగాది పండుగలో చిన్న కథ ఉంటాయి చూడండి. జ్యోతి
ఓకే తోరణాలు ఎందుక్ కాడత్ తారో ఏమన్నా నీకు ఐడియా ఉందా.
తోరణాలు కట్టడానికి. మన ఇంగ్ అది గుమ్మంలో కడతారన్నమాట అది పాస్ చ్యూనేస్ ఇస్తుంది అనమాట. ఆ తోరణాలు కడుగుతే. ఏ నెగిటివ్ ఎనర్జ్ జి అనేద్ అది ఎంట్రీ కాకోకుండా. అది వేపాకు కానీ, మామిడి తోరణాలు కానీ. అవి కట్టడానికి నెగిటివ్ ఎనర్జీ రాకూడుదు. పాజిటివ్ ఎనర్జీ రావాలి అని కడతారన్నమాట.
ఓకే
హ్మ్
హ్మ్ మరి నీ ఫ్యామిలీ ఎంత కలుస్తారా అదరు మీ ఫ్యామిలీ ఎంత కలవాలనుకు కుంటున్నారా ఈ పండగకి
అవునుజ్యోతి హ్మ్ అ ఎక్కడెక్కడి నుంచి తెలుగు ప్రజలు ఈ పండగకి తమ గ్రామానికి చేరుకుంటారు
అవును మేము కూడా మా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా మేము కూడా మా ఇంటికి వస్తున్నారు మా రిలేటివ్స్ అంతా కూడా సో బాగా జరుపుకోవాలి అని అనుకుంటున్నాము
చాలా బాగుంటుంది అందుకే ఉగాది పండుగ చాలా ప్రత్యేకం తెలుగు ప్రజల్లో
అవును ఎందుకంటే ఇది కొత్త ఆశలతో కొత్త సంవత్సరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవ్వాలి అని అందరూ ఒక్కొక్క విష్ తో వాళ్ళు ముందరికి వేశారు అడుగు
హ్మ్ ఉగాది అనేది తెలుగు ప్రజల కొత్త సంవత్సరం ప్రారంభం పండుగ ఈ పండుగకు ఒక పూర్ణ కథ ఉండేది దాన్ని చబ్దు నాజ మీకి
ఆ సరే
పూర్ణకాలంలో ఒక బ్రాహ్మ వ్యక్తి ఉండేారన్నమాట ఆ వ్యక్తి
ఓకే
కొత్త సంవత్సరం అన అన్నగాని తనకి ఉగాదే గుర్తుకొచ్చేదనమాట ఆ ఉగాది రోజు ఆ తెల్ల జ్వారం కనీ లేసి బాగా స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసు కొని కొత్త బట్టలు ధరించి గుడికి వెళ్ళి పూజలు చేసి ఆ రోజు ఈ తీపి రుచి కారం పులుపు అన్నీ ప్రసాదంలా భావించి తినేవాడునమాట
అ
అవి ఏంటి తినేది అంటే హెల్త్ ఆ పాజిటివ్ ఎనర్జీ అనే వాటి కోసం హెల్త్ బాగా ఉండాలని తినేవారు అనమాట
అ
ఇది తెలుగు గ్రామంలో బాగా చేసుకుండే వాళ్ళ అన్నమాట
అవును ఇప్పుడిపుడే కూడా ఉగాది అంట అంటే చాలా అందరికిీ ఉగాది అంటే ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి
అవును
అన్ని రుచులతో కలిగి అ వాళ ఆ ఆ సంవత్సరం స కాలాని అన్ని లైక్ గుడ్ దాడా అమీ కావాలని అన్ని అన్నిటో పులుపు చేదు తీపి కారంంతో అన్ని కలిపి చేసే పచ్చడది
జీవితంలో కాని తీపి చేదు పులుపు అన్నిజీవితంను రుచి చూపిస్త స్తుంది జీవిత దాన్ని ఈ ఉగాది పండుగ
అవును లైఫ్ లో అన్నీ ఉండాలి లైక్ తీపి ఉండాలి కారం ఉండాలి అన్నీ ఉండాలి ఒకటి లేకున్నా ఆ లైఫ్ మనకి మంచిగా ఉండదనమాట ఇప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంది అ ఉంటే కష్టం విలువ
అవును జీవితంలో సంతోషం బాధం ఐశ్వర్యం కోసం అన్ని కలిసే ఉంటాయని ఈ పండుగని బాగా జరుపుకుంటారన్నమాట
నా
అ ఉగాది అనేది తెలుగు ప్రజల కొత్త సంవత్స సరం ప్రారంభం ఈ రోజు బ్రహ్మ ప్రపంచం శుద్ధి ప్రత్యేకం నమ్మకం అన్నమాట
ఆ ఈ ఉగాదిని కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మీ ఫ్యామిలీతో కోరుకుంటున్నాను మంచిగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి ఈ లైఫ్ ఈ ఉగాది నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నాను
అలాగే చాలా బాగుండాలని మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉగాదికి అడ్వాన్స్ గా ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాను
సేం టయూ మీ కూడా హ్యాపీ ఉగాది
ఆ హ్యాపీ ఉగాది ఉగాది పండగలో పచ్చిడి అవన్నీ బాగా తినండి మీరు
ఓకే